హలో హాయ్ అండి బాగున్నారా
మ్మ్ బాగున్నమండి మీరు బావున్నారా
ఉన్నమండి ఏం జేస్తున్నారు
ఏముందండి ఖాళీ పిల్లలు స్కూల్కెళ్లారు ఆ ఇంటి పని గూడా అయిపేయింది ఖాళీగ ఉన్
అవునా
మ్మ్ మీరేం జేస్తున్నారండి
ఈ పిల్లలకి ఇంగా మళ్ళీ ఇప్పుడేమంతా పండుగల్లేవ్ గదా కొన్ని కుడదాము కొనడమే అవుతుంది ఎప్పడికప్పుడు అర్జెంట్ గా పండుగాలోస్తున్నయ్ పనిలో ఉంటున్నాము అప్పుడుక్ అప్పడికప్పుడు కొనుకోచ్చు చేయాల్సి ఒస్తుంది సరే ఇప్పుడు ఏముండవ్ గదా కుడితే బెస్ట్ గదా అని జూస్
అవునా
ఆ
మ్మ్ ఏం గుడుతున్నారండి ఇప్పుడు
హుమ్మ్ మ్మ్ పాపాదొకటి ఫ్రాక్ ఉందండి అది గుట్టాను నిన్న ఇప్పుడు కూడా ఇంకొకటి ఉంది కట్ జేయాలండి హుమ్ ఇంకా ఈ పిల్లలకెట్లా దెస్తారండి బతుకమ్మక్ గిట్ల
బతుకమ్మక్ గిట్లా అంటే మన పట్టు లంగాల టైప్ తీసుకొని ఒస్తాము ఇంగా క్లాత్ దీస్కొని ఆ కుట్టిచ్చి చేసి ఇంగ దాని మీదకి ఆ ఆ డ్రెస్ మీదికే మ్యాచయ్యే బ్యాంగిల్స్ అయితేంది చేన్స్ అట్లాంటివి నెల్ పాలిష్ అవన్నీ కూడా తీసుకురావాల్సి ఒస్తదీ ఇగ
అవునా ఎట్లుంటదండి మీ అమ్మ వాళ్ళఊర్లో బతుకమ్మ పండుగ బా జరుగుద్దా
బానే జరుగుతదండి దూరమెళ్తరు మమ్మీ వాళ్ళది టూ టూ త్రీ కిలోమీటర్స్ దూరం ఉంటది ఇగ బ త్కమ్మ పట్టుకొని అంత దూరం బోవాలి
అవునవ
హుమ్ అంత దూరం బోవాలి ఇగ అందుకనే ఎక్కువ పెద్ద పెద్ద బతుకమ్మలు చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే మోసుకపోవడం పెద్ద టాస్క్ కదా
అవును ఇట్లా బండ్ల మీద వెళ్ళొచ్చు కదా అండి
ఎళ్ళొచ్చు కానీ అక్కడ దారి అనేది ఇప్పుడు మనకు రోడ్ ఉన్నట్టు ఉండదు అనమాట కొంచెం మట్టి మట్టి రోడ్డులాగా ఉంటది ఇప్పుడే తీసిన బాట లాగా మ రోడ్ లాగా ఉంటది దాని మీదిగ బతుకమ్మ బోతంటే అప్పుడు ఇంకా ఆ టైం లో వర్ష
అక్కడ ఫ్లోరింగ్ ఉంటదా అండి మరి మంచిగా బ
ఆహా లేదు ఆహా లేదు మామలుగా గడ్డి గడ్డిలానే ఉంటది
వామ్మో చాలా చాలా కష్టమ్ అండి అలా అయితే
ఇంకా మళ్ళీ అక్కడ మాక్ ఏం చేస్ స్తారంటే దొరలని ఉంటారు వాళ్ళు మంచిగా టెంట్ ఎపిస్తారు అదేదో కాగడిగలాగా కట్టె మకుద్ మంటబెట్టి దీపం ముట్టిస్తారు ఆ ఆ వెళుతురు కోసం ముట్టిస్తారు డీజే బాక్స్ అనా అక్కడికి వస్తె ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎ అంతకంటే ఎక్కువ పెట్టారండి బాక్సులు ఎందుకంటే దూరం కదా
ఉమ్ మళ్ళి వెళ్ళడానికి లేట్ అయితదని
ఉమ్ ఇగ వెళ్ళడానికి లేట్ ఐతదాని
ఇక్కడ బాగుంటదా మీ అత్తయ్య గారి ఇంట్లో బాగుంటదా అండి
ఉమ్ నాకైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే బాగా అనిపిస్తదండి ఎందుకంటే కొంచెం దగ్గర ఉంటది మళ్ళీ ఈజీగా వెళ్ళొచ్చు రావచ్చు తెలిసిన వాళ్ళు అదే మమ్మీ వాళ్ళ సైడ్ ఎళ్ళినామ్ అనుకో ఇంగా మనమే క్కువ పరిచయం ఉండదు చేయలేదు మేము అ సిటీ లో ఉండేది అంతకు ముందు
అదే పాత వాళ్ళ పాత ఫ్రెండ్స్ అంతా పోతారు కొత్త కొత్త వాళ్ళు వస్తారు పెళ్లిళ్ళ చేసుకొని మనకి వాళ్ళు తెలీదు ఏం లేదు
ఆ అవును అది మెయిన్ పాయింట్
ఉమ్
అట్లా నాకిక్కడే మన అత్తయ్య గారి వాళ్ళ ఇంటికన్నే మంచిగ అనిపిస్తదండి
అవునా ఉగాదికి ఇక్కడే ఉంటారా అండి
ఆ ఊగాదికి ఇక్కడే అండి
ఉహ్మ్
టీలో ఉంటారు అక్కడికి ఎళ్ళాలంటే ఏమి వెళ్తాం
ఉమ్ ఇగ ఒక రోజు పండక్కి ఏం ఎళ్తారు ఊకే
ఉమ్ అందుకనే ఎల్లమిగ ఇక్కడే ఉండి మంచిగా పొద్దున్న లేచి స్నానాలు చేసుకొని పచ్చడి చేసుకొని అన్ని రకాలు ఉమ్ బ చ్చాలు చేసుకోని వీరు వీలైతే పూర్ణాలు చేసుకోవచ్చు పూరీలు చేసుకోవచ్చు ఇంగా
పూర్ణాలు చేసుకోవచ్చండి మంచిగా మనం ఎప్పడికి చెయ్యం కాబట్టి
ఉమ్ ఓన్లీ ఉగాది స్పెషల్ అంటే అదే కాబట్టి అప్పుడు చేసుకుంటేనే మంచిగా అనిపిస్త
పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరిప్పుడు పూర్ణాల ఎట్లచేస్తారండి మన మైదా పిండిలో ముంచేస్తారా దోసపిండిలోన
మైదా పిండితోనె కొంతమంది దోశ పిండిలో కూడా చేస్ తరని అంటారు గనీ నేను ఎప్పుడు ట్రై చేయలే
ఉ అదే అండి దోశ పిండి చిక్కగా మిక్సీ పట్టి దాంట్లో ముంచేస్తామండి బాగు ఉంటది
అవును అంటే ఇప్ ఓన్లీ మినప గుండ్లతోని చేసుకుంటారు అది
హు మ్ అట్లా అదే దోసపిండి అంటున్నాం గానీ అది వడిం వడాల వడాలకేట్లా చేస్తామో అట్లా దా దాంట్లో ముంచెయ్యాలండి
ఉమ్ అవ్ను సేమ్ ఇది బెల్లంది ఉంటద్ గదా బెల్లం ముద్ద బెల్లం పప్పు ముద్ద అవి రొండు కల్పి మిక్స్ చేస్కునంక ఒక బాల్ లాగా చేసి అందులో ముంచి ఆయిల్లో ఎసేయడమే
ఇప్పుడు మైదా పండిలో గోద్మ పిండిలో ఎసెమం ఏమైతుందంటే సాగుతాయండి
సాగుతాయ్ కొంచం మళ్ళా కాలినంక గుడా గట్టిగైతైయ్
హు మ్ పిల్లలక్ కొంచం తిన రాకుండా ఇదైతే మెత్తగుంటాయ్
అవును మీరు ఉగాది పచ్చడ మీరే చే స్తారా ఎవర్ జేస్తారు
లేదండి ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తారు ఎప్పుడైనా
ఏమేమి ఎస్తె అ అంటే అడిష్నల్గా ఏమన్నా వాడతారా అంటే కుండ కొత్త కుండ తీస్కొస్తార్ లేదంటే సర్వ అంటర్ గద అదీస్కొస్తారా
లేదండి కొత్త కుండ అలె-అట్లేం పాటించామండి మన ఇంట్లో ఉంటదిగ కదా సార్వ ఎప్పటిక్ వాడేది
హు మ్
ఇందులోనే చేస్తామండి కొందరు కుండలో చేయాలి కుండలో చేయాలంటర్ కన్ కి అంత తీస్కురామండి
ఉ ఒక్కో రోజ్ కోసం అంటే అది కొంచం ఇప్పుడు కళ్ళు దీసే వాళ్ళ్ ఉంటార్ గదా వాళ్ళకైతే కుండతో అనె అవ్స్రం ఉంటది కానీ మామూల్గా అ-అవ్స్రం ఉండద్ వేరే వాళ్ళకైతే అవ్స్రం ఉండదు
అవ్ నండి అవ్స్రం ఉండదు మేమ్ గూడా తీస్కరాము ఏమైనా పాత సర్వాలు ఉంటే దాంట్లోనే హు మ్ వేప పువ్వు బెల్లము చింతపండు హు మ్ ఉప్పు పు కొంచం కారంలాగేస్తారు
కొంచం సోంపు గుడ ఎస్కోచ్చండి అంటే టె ఫ్లేవర్ కోసం అడిష్నల్ గాది ఫ్లేవర్ కోసం వేస్కోచ్చు
ఏమోండి ఆ సోంపు ట్రై చెయ్లేదు ఎప్పుడు గానీ ఏడు చెడ్ రుచులైతే ఏస్ మండి అన్ని కారానికి, తీపికి, పులుపుకు, చేదుకు, వగరుకు
మ్
కాయా
ఇవి ఆ ఒక్కళన్నీ అన్లనే ఉంచుతారా లేదంటే అంటిట్లా మీకు పిస్ అండ్ ఇట్లా స్మాష్ లాగా చేసి అందులోనే ఉంచ్తారా లేదంటే తీస్తారా
లేదండి దాంట్లోనే చిన్న చిన్నగా కట్ జేసేస్తాము అవన్నీ తింటనే కదాండి షేడ్ రుచు లు కడ్పులోకెళ్ళేది
అ అవును అంటే కొంతమంది పిల్లలుగిట్లా ఇష్టపడరు గదా
ఆ పిల్లల్ తీసేస్తారు గని ఆ రోజు ఆ చెడ్ రుచుల్ అనేది మన కడుపులోకె ళ్ళడం వల్ల చాలా మంచిది అన్ అంటుంటారు ఇప్పుడు ఎట్లా అవన్నీ తీసేస్తే ఒక చింతపుల్స్ తాగినట్టే ఉంటు
అవ్ను ఒక బెల్లం నీల్లో చింతపుల్స్ తగినట్టే అట్లే అన్పిస్తది
ఇవన్నీ ఉంటేనే ఆ రోజు మంచిది ఇంకా చాలా మంచిది
హు మ్ బట్టలో పిల్లలకు ఇగ బట్టలు మీరే ఇంట్లో స్టిచ్ చేస్తారా తీస్కుంటారా
ఆ అ మొన్నొకటి లైనింగ్ తీస్కొచ్చానండి అది స్టిజేస్తే మా పాపకి నాక్ సేమ్ ఐతధన్ చూస్ న్న మా బాబుకి ఉందాండి ఆ ఒకవేళ అది పెద్దగైతే తీస్కొస్తా బాబుకి ఒక్కడికి
మ్ హుమ్
మీరండి
హు మ్ ఇంట్లో ఉన్నాయండి వాళ్ళకు అంతక్ముందుయి కొత్తయ్ అవేస్తా
హుమ్ ఇది మన ఆచారమండి ప్రతి ఉగాదికి కొత్త సంవత్సరం కదా కొత్త దుస్తులు ధరించాలనేసి కానీ మన మ రా రానురాను మనవు మన గ్రామాలలో గిట్లెట్లైతుందంటే దసరాకి కొత్త బట్టలేయాలి దసరాకి కొత్త బట్టలేయాలి న్యూ ఇయర్ కేయ్యాలి
మ్ అవును మనకు ఉగాది అంటేనే మెయిన్ ముఖ్యంగా మనకు తెలుగు సంవత్సరం కదా
హుమ్ ఉగాదికి కొత్త బట్టలేసుకోవాలి గాని దసరాకేస్తున్నారు న్యూ ఇయర్ కేస్తున్నారు
హుమ్ అవును మళ్ళీ మనకు ఉగాది టైమ్ లోనే కొత్త పంచాంగం అనేది వాళ్ళు ఆ పం పండితులు ఉంటరు కదా వాళ్ళు కొత్త పంచంగం ఇప్పుతారు మనకి ఏదైనా మంచి చెడులు ఉంటే కూడా అప్పుడేజెప్త ఉంటారన్నమాట
మీరు చెప్పించుకుంటారండి చూస్తారావన్నీ నమ్ము
నేనైతే ఎప్పుడు చూపించుకోలేదు ఇంగ చే చూపించుకుంటే చెప్తే అదే మనస్ లో ఉంటదిగాబట్టి ఎప్పుడైతే నేను చెప్పించుకోలేదు చూపించుకోలేదు
మేము నార్మల్గా ఆ-ఆ ఎప్పటికి జరిగిపోయేలాగా గ నార్మల్గా గడిచిపోతూ ఉంటాయన్నట్
హు మ్ అవును ఇంగ మనమది తెలుసు కొని ముందుగా భయపడ్డం ఎందుకనేసి ఇగ పంచాంగం అనేది అంత అకౌంట్లోకి తీసుకోమనమాట
అవునా మేమ్గుడ అంతెండి అలాంటివి ఏం చెయ్ము ఆ ఒక్క రోజు ఆనందంగా గడిపిస్తాము అంతే ఇగ తర్వాతది తర్వాత నార్మల్ మళ్ళీ
మ్మ్ అవును మళ్ళిప్పుడు మనకు ఈ మనకు కొత్త సంవత్సరం అంటే ఉగాది కానీ మనకూ మన జనాలు ఏంజేస్తున్నారంటే కొత్త సంవత్సరం అంటే న్యూ ఇయర్
న్యూ ఇయర్ ఫస్ట్ ఫస్టోస్తుంది కదా హుమ్ ఎంజాయ్ చేయడం డబ్బులన్ని ఖర్చు వెట్టడం అన్ని చేస్తున్నారు అదేదో ఇప్పుడు ఉగాదికి యుస్ చేసుకొని మంచిగ్చేస్తే అన్ని ఈగుర్లోస్తూ ఉంటాయి మంచిగా
అవును మళ్ళీ మనకు ఫైనాన్షియలియర్ కూడా మనకు ఉగాది ఏ మనకు ఇంకొకటి ఏంటిదంటే లైవ్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఫై ఫైనాన్షియలియర్ కూడా మనకు ఉగాదితో అంటే ఆ ఉగాది వచ్చే నెలతో పూర్తయి మళ్ళ స్ట స్టాటైతది కొత్త సంవత్సం అనెస్
హుమ్ అది ఈగుర్లు అన్ని వస్తూ ఉంటాయి అసలు చాలా మన తెలంగాణలో ఉన్న మంచి పండుగలు అసలెక్కడా ఉండవండి హుం తినడానికైనా ఎంజాయ్ జేయడానికైనా అసలు చాలా మ్ మా-మా ఊర్లో నాకు మంచిగనిపిస్తదండి మా ఊర్లో నాకు చాలా ఫ్రెండ్స్ న్నారు మా ఇంటి పక్కన ఇంటి ముందు మంచిగా రోజంతా గడిచిపోతది ఉట్టిగానే
ఇంగా ఫ్రెండ్స్ ఉంటే ఆటోమేటిక్గా టైమ్ అనేది తెలీయదు
మ్ తెలీదు ఏద్ ఏదైనా డిస్కర్షన్ చేస్తూనే ఉంటాం పండగలకైనా అలా ఇలా
ఏదైనా ష మీరు పిండి వంటలు చేస్తారా అండి ఏమన్నా ఇప్పుడు
ఉమ్మ్
వొస్తుంది గదా ఉగాది ఉగాదికి ఏమైనా పిండి వంటలు జేస్తారా
ఇగ పిల్లల్ఉన్నార్ కదఅండి ఒక మడుగులు చేద్దామని అనుకుంటున్నాము
మేమ్ కూడ అంతే మడుగులో ఓక్కటి చేసేసి తర్వత ఇగ ఉగాది రోజు బొబట్లు చేసుకుందామని చూస్తున్నం అండి
మ్మ్మ్ ఏ అది బాగుంటాయిండి బొబ్బట్లుగుడ మంచిగా కలపాలి నూనె ఏసి మళ్ళీ మంచిగ గలపాలి ఇట్లా అసలు దాంట్లొ పప్పు ముద్ద పెట్టి ఇట్ల అనగానే రౌండ్గ వస్తదండి పెద్దగ
అవును దేనితోని మీరు కర్రతోని చేస్తారా హండ్ తోనేనా
హ్యాండ్ తోనే చేస్తానండి కింద ఒక పేపర్ ఏయ్యాలి పైన ఒక పేపర్ ఏయ్యాలి
ఉమ్
దా ఆ మన పప్పు ముద్ద దాంట్లొ పెట్టేసి ఇట్ల పెట్టగానే మనం ఆల్రెడీ పిండిల ఆయిల్ పోసి కలుపుతాం కద మెత్తగా నీ నీళ్లు పోసి కలిపినక నానీనంక ఆయిల్ పోసి కలపాలి అది ఇగ మొ త్తం దాంట్లొ ఇట్ల స్ప్రెడ్ చేస్తాంటే ఇట్ల ఓస్తది అసలు పప్పు కూడ బయటికి రాదండి బెల్లం కూడ లీక్ గాదు
అవును మీర్ ఎప్పుడైన ట్రై చేశారాండి
చాలసార్లు చేసానండి మొన్న కూడ చేసాను బెల్లంముంది అనేసి పప్పు ఉందిఅనేసి పిల్లలలకు చేశాను అందరం తిన్నామండి పిల్లలు అని చెప్పి
ఉం ఉహ్ పేరు పిల్లలది తినడం అదేంటో కాని ఉగాది బొబ్బట్ ఎట్లఅంటె అది ఇంకా తినాలనిపిస్తది
అవునండి కానీ బచ్చలు చేస్తే ఏమైతుందంటే మందం అయిత్ తుందండి మొత్తం పిండి పిండి అనిపిస్తది రొట్టెలో పెడతం కదా
అవును
మందం మందంగ అంతా పిండే తాకుతున్నట్టు నోరికి
మైదాపిండి యూస్ చేస్తే బెటరా లేదంటే ఈ పూరి పిండి యూస్ చేస్తే బెటరా అనేది క కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటాం ఎందుకంటే అంత సాఫ్ట్గ్ రావాలంటే ఏది యూస్ చేయాల అనేది
దేని దేనికండి పూర్ణాలక బచ్చలక
బస్చాలకు
భక్షాలకి మన ఆశీర్వాద్ పిండి ఓద్దండి గోధుమ పిండి అని విడిగిస్తార్ గద ఆ అదె బాగుంటదండి మేము మా మమ్మీ గారు ఎప్పుడైన అదే చేస్తరు బచ్చాలే కాపోతే ఈ మ ద్య ఈ రెండు సంవత్సరాల నుండి నేన్ బొబ్బట్లు చెయడం మొదలుపెట్టాను ఇగ ఉమ్ మళ్ళీ పూర్ ర్నాలంటే ఏమైతుందంటే ఆ రోజు మనం ఖచ్చితంగా పూరీలు చేసుకుంటం
అవును
చికెన్ మటన్ ఉంటంది పూరీలు నూనె ఐతున్నయ్ ఇటు ఇవి పూర్ణాలు నూనె ఐతున్నయ్ పిల్లలు ఉంటే అరగవు
అవును
చ్చితంగా తింటరు అట్ల ఒద్దుఅనేసి బొబ్బట్లు చేస్తున్నాం పూరీలు చేస్తున్నాం నూనె ఉండదు గదా ఒక దాంట్లొ మీరు గూడ అదే చెయ్యండి పూర్ణలంటే